హలో
మ్ ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరు
ఏం లేదు ఇప్పుడే అన్నాం తిన్న ఆ తిన్న మా పాప పండుకుంది పాలిచ్చిన ఇప్పుడే తినబెట్టినా ఒకనింటికి తినిపిచ్చినా పండుకుంది
అవునా ఏం కర్రీ
మ్ పప్పు మీది
మాది ఈ రోజు టమాటా ఇంకా కోడి గుడ్డు బాయిల్డు కొడు గుడ్డు
మిరే చేస్తారా వంట
లేదు లేదు
మ్ హు
నాకు రావు వంటలు
ఆహా తిన్నారా
ఆ తిన్నా తిన్నా
ముగ్గులేయడం వచ్చామని
వచ్చు మీకోచ్చా
యూట్యూబ్ లో చూసేస్తా నేను
అవునా రోజు యూట్యూబ్ లో చూసేస్తారా
అంటే రోజు అంటే రోజు ఎయను ముగ్గు ఈ అపార్ట్మెంట్లు కదా ఎసినా ఏంకాదు ఎయ్యాక అయిపోయినా అంటే అది ఎంటిదో అంటారు కదా స్టెప్పులు స్టెప్పులు
ఎమొలే ఇగ నాకోచ్చు
మ్ హు
అంత బాగేమ్ రాదు గాని ఎయ్యోచ్చు
మ్ హు ఇం తిన్నార మరి
తిన్నా తిన్నా ఇంకేం చేస్తున్నారు మరి
ఈ గ్యాస్ మొద్దులు అయిపోయినా కంచి గ్యాస్ మొద్దులే దొరకట్లేవ్
అవును మీది అయిపోయిందా మరి
మొన్న మాయి అయిపోతే ఒక రోజ అంతా మా ఆయన అది అడిగిన ఎవలు కాడ దొరకాలే లాస్ట్ సాయంత్రం ఈవనింగ్ మా ఇంటి పక్కన కాడ ఉన్నదంట అప్పటికప్పుడు తెచ్చి పెడితే అయింది
అవునా
ఆ ఆ అసలు ఘోరం మళ్ళా బ్లాక్ల గుడా అమ్మడానికి త్రీ థౌసండ్ అట
అవునా మీ కష్టమే అయితె ఇప్పుడు మరి ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి
నీలాంటి రోజు వస్తదని ఏమనా అనుకున్నావా ఏమన్నా
అనుకోలే ఆ వారు ఆ యుద్ధం వల్ల అట్ల అయితుంది
ఉ ఎం చేద్దాం
అది అయిపోయేదాకా ఇట్లనే ఉంటది కావచ్చు లేకపోతే ఏదైనా ఆల్టర్నెట్గా ఎమన్నా చూస్తే ఏం కాదు కానీ లేకపోతే ఇట్లనే ప్రాబ్లం ఉంటది ఇగ
ఉ
ఇంకా మరి రోజు ఏం చేస్తారు మీరు
రోజు మార్నింగ్ లేసి అన్నం కూర వొండి ఆ పాపకు తినిపిచ్చి బట్టలు పిండి బోల్ దోమి యిల్లూకి తూర్చి ఇగ పాప పనుకుంటది ఆ టైం కి నేను అన్నం తింటా అన్నం తిన్న ఇగ మళ్ళ పాప లేచినంకా దానం పోసి మళ్ళా పన్నెండున్నర అయితది ఒకటైతది అన్నం తినిపిస్తత్త పాపకి అన్నం తినిపించి నేను అన్నం తిని ఇద్దరం కలిసి పండుకు ఒకళ పండుకుంటే పండుకుంటా పనుకోపోతే ఇగ పడుకోను ఇక మళ్ళా సాయంత్రం బొల్లుగడిగి మళ నిదానం జెత్తిగా
అంతే ఇగ రోజు అదె ఇగ
రోజు ఇదే పని పాపలు ఉన్నా కాడమ్మన్ వెటు పోవడం రాదు ఉండడం రాదు అంగన బడికి ఆ హైట్ వయిట్ చె చెక్ చేయడానికి వొల్తాం నెలకొకసారి
ఉమ్ ఏదన్నా ట్రిప్స్ వేసిలా మరి ఇప్పుడు ఈ మధ్యలా ఎక్కడన్నా దేవుని కాడికిట్లా
ఆ పోయినాం వెేమ్లవాడ పోయినం మొన్న
ఆహా ఎట్లా జరిగింది మరి
వెముల వాడలా దేవుని దర్శనం అవన్నీ ఉంటాయి గదా చేసుకొని పాపకు బొమ్మలు గొనిచ్చి బంతి పోచమని చేసి వచ్చినము నేచుకో ఫస్ట్ దేవుని దర్శనం జెసి తీకునంకా నెక్స్ట్ రోజు బత పోచమ్మ చేసుకొని వచ్చినం మీరు రోజ అంత ఏం చెత్తరు
మేమేం లేదు మేం కాలేజి ఇక్కడ
ఉమ్ హాస్టల్ హ
అవును
తిన్నారా మరి పొద్దుగాల ఏం టిఫిన్
పొద్దున పులిహోర పెట్టిన్రు టిఫిన్స్ ఏం చెయట్లేదు ఎందుకంటే ఇప్పుడు సిలిండర్ లేదు గదా సిలిండర్ అంటే ఇప్పుడు పిల్స్ చేస్తే ఆ ఎక్కువ తీస్కుంటది కదా గ్యాస్ దానివల్ల రైసే పెడుత్ తున్నరు పొద్దున్న రైసే పెట్టినారు మధ్యాహ్నం అదే సాయంత్రం కూడా అదే ఉంటుం
ఆ
ఆ
ఏం మరి ఏం చవుతున్నారు మీరు
చెప్పండి ఇంకా మీ మీరు చెప్పండి
ఊ ఇం
ఉగాది ఎట్లా జరిగింది మోన్న
ఉగాది పచ్చడి జేష్న మీరు
మాది కూడ పెట్టినారు మీకు ఫేవరెట్ పండుగేంది
ఫేవ్ర పండుగ దసరా
దస్ ఎందుకు అదెక్వ రోజ్లుంటదనా
అది ఎక్కువ రోజులు కాదు ఇగ తెలంగాణలో బిగ్ ఫెస్టివల్ అంటే బతుకమ్మనే ఆ రోజే అందరూ బతుకమ్మల పేరుస్ తరు మంచిగుంటది అన్ అమ్మలక్కలందరు ఆ ఆడ్తరు బా అన్పిస్తది నాకు
అవును మీర్జేస్కుంటారా అన్ని పండుగలు
అన్ని పండుగలు జేస్కుంటాం మేము మీరు జేస్కోరా
మేం చేస్కుంటాం కానీ మేము అన్నీ ఎక్కడ అటెండ్ అయి అంటే ఎక్కువ పోము గదా ఇంటి ద దగ్గరా
అవునవును దస్రాకిీ సంక్రాంతీకీ కదా
అంతే అంతే
ఊ
ఇంకా స్కూలెట్లా జరిగింది మీది ఏమన్నావా మంచి మెమొరీస్ లాంటివి ఉన్నాయ ఏమైనా
నేను హాస్టల్ మీ లెక్కనే సిక్స్ టు టెన్త్ హాస్టలే మళ్ళీ ఇంటర్ హాష్టలే డిగ్రీ ఆప్ అండ్ డౌన్ జేష్న
పిల్లలా సాల
మీరు ఏ ఇప్పుడే క్లాస్ హా ఈ కాలేజ్ కదా ఇంటరా
అవును
ఉ హు
ఎండలు కొడ్తున్నాయా మీ దగ్గరా వర్షం పడ్తుందా
మొన్నా వర్షం పడ్డది ఈ మొన్న దా అంటే రెండ్రోలు వర్షం పడ్డది నిన్న ఇవాల ఎండగొడ్తుంది మీ సైడు
మా సైడ్ కూడా అంతే అప్పుడు మోన్నడ్దాకా వర్షం మొన్న రెండ్రోజులు వర్షమోచ్చింది ఉరుములు వచ్చినై మెర్పులొచ్చినై ఇప్పుడెండ కొడుతుంది
మ్
నిన్న మొత్తం ఎండల్నే ది దిగినం షాపింగ్ కోసమనీ చాలానే కొనుకున్నాం నిన్న మ్
ఉ ఎండలు బాగొడుతై
కొడుతున్నై ఇప్పుడు ఎండాకాలం స్టార్టైంది గదా స్కూల్కూడా హాలిడేస్ ఇస్తారు గావొచ్చు ఇంగ సె లువులు
ఒక పూట బళ్ళు పెట్టినంకా తర్వాత హాల్డేస్ ఇస్సారు
అవ్నవును కొన్ని స్కూల్లో ఇప్పుడే అంట కదా మార్చ్ ట్వంటీి ఇరవైదో తారీ యట్ నుంచి సెలవులుంటాయంట కదా
ఈ శ్రీరామనవమి అయిపోయినంకనే గద ఓల్కేయ్నా హాలిడేస్ ఇత్తరు
ఇప్పుడు శ్రీరామనవమి ఎప్పుడుంది
ఏప్రల్ల
అవ్నా
ఉ ఏమో చిన్న పిల్లలకి ఇయోచ్చేమో మరి
ఆవ్నా ఇస్తరు గావచ్చు ఇంకా మీ ఇంటికాడేమన్నా పండ్ల చెట్లున్నాయా
పండ్ల పూల చెట్లు అన్ పండ్ల చెట్లేం లేవు కానీ పూల చెట్లున్నాయి
హం హం
ఉమ్ అదే రోస్ ఫ్లవరు మళ్ళె పువ్వు కనకబంరాలు చెట్లున్నాయి మీ హాస్టల్లా
అన్నుంటాయ్ మా దగ్గర జామ్ చెట్లుంటాయ్ నేరేడు పండ్ల చెట్లుంటాయ్ నిమ్మకాయ చెట్లుంటాయ్ మామిడికాయుంది
ఉమ్
గులా రో గులాబీ పువ్వులు కూడా ఉంటాయి
మీకేం ఫేస్టివలంటే ఇష్టం మరి
నాకన్ని ఇష్టమే అన్నిటికి ఏంది రడీ అవ్వడమే కదా కొత్త డ్రెస్సులు కొనుకోవడం రడి అవ్వడం ఫోటోలు దిగడం అంతే నా పని
అవ్నా అట్లనే ఉండాలి అన్ నీ ఇష్టం బాతుకమ్మ అయితే చాలా రోజులుంటది
ఆ ఆ రోజు పెద్ద బతుకమ్మ రోజుం ఉంటది కదా నైట్నుంచి మొత్తం డాన్సేయడం ఉంటది డీజెల్ పెట్టుకోవడం ఇదే ఉంటదిగ
బాగుంటది
దసరా రోజు చికెన్ మటన్ దినడం
ఉమ్ ఆది మళ్ళా రావణాసుర్ని కలుస్
రావణాసున్నీ గాల్చడం అవును బాగుంటది అది జమ్మా కి తేవడం పాలపిట్టన్జూడడం
ఆ బాగుంటయ్
హహ్
మళ్ళా మళ్ళా ఈ ఇంటి నుంచి హాస్టల్ పోవాలంటే అస్సలు పోబుద్దే కాదు ఇండ్రోళ్లునంక
అవ్ను అట్లనే ఉంటది
ఉ సంక్రాంతి ఎట్లా జర్పుకుంటారు
సంక్రాంతి బాగుంటది మా దగ్గర అదేంటిది ఎడ్లబండి తిరగడం ఉంటది జాతరుంటంది బోనాలు చేస్తారు మంచిగుంటది ఆ రోజు ఆ త్రీ త్రీ డేస్ ఉంటది కదా మూడ్రోజులు ఉంటది కదా కన్మా భోగి సంక్రాంతి
కనుమా సంక్రాంతి భోగి
ఊ మ్
ఊ మ్
బాగుంటది ఆ మూడురోజులు జాతరుంటది మనం మా ఫ్రెండ్స్ అంతా పక్కూరు నుంచి కూడా ఓస్తారు అక్కడ జరిగే చుట్టాలు వస్తారు అ అందరు ఓస్తరు అంత బాగుంటది సంక్రాంతి మా ఊరు లో మంచిగా జరిగేదంటే సంక్రాంతి ఏ
హ్మ్ బిగేస్ట్ ఫెస్టివల్ ఇ టైమ్ అయినట్టుంది ఇప్పుడు నేను కాల్ చెత్త